హలో హలో హలో వినిపిస్తుందా ఆ హాయ్ రా ఎలా ఉన్నావ్? నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావ్
నేను బాగున్నాను చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం
అవును నిజంగా చాలా రోజులు అయ్యాయి కదా
ఉ మన గ్రామం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది
చాలా బాగుంటుంది నాకు నువు గ్రామం అంటే చాలా ఇష్టం మన గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అవును నగరంతో పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది హలో హలో ఆ చెప్పు ఏమైంది హలో హలో ఉదయం లేవగా పక్షుల శబ్దం వినిపిస్తుంది హలో
ఆ శబ్దం చాలా ఆహ్లాదంగా ఉంటుంది
నగరంలో అయితే హారాన్ శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి
అందుకే నాకు గ్రామం అంటే ఇష్టం
మన గ్రామంలో పచ్చని పొలాలు ఉంటాయి
పంటలు చూస్తే మనసుకు ఆనందం వస్తుంది
రైతులు ఎంత కష్టపడతారో తెలుసా
అవును వాళ్ళు నిజంగా దేశానికి వెన్నముక
మన గ్రామంలో పండుగలు కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు
సంక్రాంతి చాలా బాగుంటుంది
గాలి పటాలు ఎగిరేయడం నాకు చాలా ఇష్టం
నాకు ముగ్గులేయడం చాలా ఇష్టం
ప్రతి ఇంట ముందు రంగురంగుల ముగ్గులు కనిపిస్తాయి
ఆ దృశ్యం చాలా అందంగా ఉంటుంది
మన గ్రామంలో పెద్ద చెట్లు కూడా ఉన్నాయి
ఆ చెట్ల కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది
వేసవిలో కూడా ఆ చెట్లు మనకు చల్లని గాలినిస్తాయి
ఆ పిల్లలు చెట్ల కింద ఆడుకుంటారు
మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి
అ అవును మనం ఎప్పుడూ బయటే ఆడుకునే వాళ్ళం
అవును క్రికెట్ గిల్లిదండ ఆడేవాళ్ళం
ఆ అలాగే దాగుడుమూతలు కూడా ఆడేవాళ్ళం
ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫోన్లో
అది నిజమే బయట ఆటలు తగ్గిపోయయి
గ్రామంలో మాత్రం ఇంకా పిల్లలు బయట ఆడుకుంటున్నారు
అది మంచి విషయం
మన గ్రామంలో నీటి వానరులు కూడా బాగుంటాయి
చెరువులు బావులు చాలా ఉన్నాయి
వర్షాకాలంలో చెరువులు నిండిపోతాయి
ఆ దృశ్యం చాలా అందంగా ఉంటుంది
గ్రామంలో గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది
నగరంలో అయితే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది
మన గ్రామంలో ప్రతి ఒక్కరుూ ఒకరికొకరు సహాయం చేస్తారు
అవును అందుకే గ్రామ జీవితం చాలా మంచి అనుభవం
ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి సహాయం చేస్తారు
అది నిజంగా గొప్ప విషయం
గ్రామంలో పెద్దలు చాలా జ్ఞానం కలిగినారు
వాళ్ళు మనకు మంచి సలహాలు ఇస్తారు
మనం సంప్రదాయాలను కాపాడేది గ్రామమే
అవును పాత పద్ధతులు ఇంకా కొనసాగుతున్నాయా
మన ఊరిలో జాతర కూడా జరుగుతుంది
అవును జాతర చాలా సందడిగా ఉంటుంది
అవును ఆ రోజుల్లో గ్రామం మొత్తం పండుగలా ఉంటుంది
పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు
గ్రామంలో భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది
అవును తాజా కూరగాయలు ఉపయోగిస్తాను
అమ్మ చేసిన వంటలు గుర్తొస్తున్నాయి
నాకు కూడా అమ్మ చేసిన పప్పు చాలా ఇష్టం
గ్రామంలో పాలు కూడా తాజాగానే దొరుకుతాయి
అది ఆరోగ్యానికి చాలా మంచిది
నగరంలో అయితే అన్ని ప్యాకెట్లోనే వస్తాయి
అవును సహజత్వం తగ్గిపోతుంది
గ్రామంలో జీవితం చాలా సింపుల్గా ఉంటుంది
అదే నిజమైన ఆనందం
ఎక్కువ ఆందోళనలు ఉండవు
మనకు ప్రశాంతత ఉంటుంది
గ్రామంలో ఉదయం సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది
సాయంత్రం సూర్యాస్తమయం కూడా అద్భుతంగా ఉంటుంది
పక్షులు గూళ్ళకు తిరిగి వెళతాయి
ఆ దృశ్యం చూడటానికి చాలా బాగుంటుంది కదా
గ్రామంలో రాత్రి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి
నగరంలో అది అసాధ్యం
మన గ్రామంలో పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి
అవును చెట్ల నుంచి కోసిన వెంటనే తింటాం కదా
మామిడి పండ్లు అయితే నాకు చాలా ఇష్టం
నాకు జామ పండ్ళలు చాలా ఇష్టం
గ్రామంలో జీవితం సహజంగా ఉంటుంది కదా
ఆ నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది
మనం చిన్నప్పుడు నది దగ్గరకు వెళ్ళే వాళ్ళం కదా గుర్తుందా
ఆ అవును అక్కడ ఈత కొట్టడం చాలా సరదాగా ఉండేది అసలు
ఇప్పుడు అలాంటి రోజులు చాలా మిస్ అవుతున్నాయి
నా కూడా అలాగే అనిపిస్తుంది
గ్రామంలో వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది
ఆ గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది
పొలల్లో నడవడం చాలా ఆనందంగా ఉంటుంది
పచ్చదనం చూస్తే మనసు తేలికగా ఉంటుంది
గ్రామంలో ప్రతి ఒక్కరుూ ఒకరికొకరు తెలిసినవారు
అందుకే అనుబంధం ఎక్కువగా ఉంటుంది
మన ఊరి పాఠశాలలో గుర్తుంద
అవును అక్కడే మనం చదివాం
ఆ ఆ రోజులు చాలా బాగుండేవి కదా
ఉమ్ టీచర్లు కూడా చాలా మంచివారు
చాలా నిశ్శబ్దంగా ఉంటుంది
ఆ నిశ్శబ్దం మనసుకు ఆ నిశ్శబ్దం చ మనసుకి చాలా ఇష్టం
నగరంలో అయితే ఎప్పుడూ శబ్దమే ఉం
అందుకే గ్రామం ప్రత్యేకం
మన ఊరిలో దేవాలయం చాలా ప్రసిద్ధి
అక్కడి పూజలు చాలా భక్తితో జరుగుతాయి
పండుగ రోజుల్లో చాలా రద్దీగా ఉంటుంది
అవును అందరు కలిసి పూజలు చేస్తాము కదా
కూడా చాలా స్వచ్ఛంగా ఉంటారు
బావినీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది
గ్రామంలో పశువులు కూడా ఎక్కువగా ఉంటాయి
ఆవులు మేకలు కోళ్ళు అన్నీ ఉంటాయి
ఉమ్ వాటిని చూసుకోవడం కూడా ఒక పని
కానీ అది కూడా ఆనందమే
గ్రామంలో సాయంత్రం సమయంలో చల్లని గాలి వీస్తుంది
ఆ సమయం చాలా అందంగా ఉంటుంది
మనం అప్పట్లో పొలాలకి వెళ్ళే వాళ్ళం కదా
అవును సూర్యస్తమయం చూడటానికి
ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది
నిజంగా అది మర్చిపోలేనిది
గ్రామంలో పెద్దలు కథలు చెప్తారు
ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి
వాటి ద్వారా మనం చాలా నేర్చుకున్నాం
అవును మంచి విలువలు నేర్చుకున్నాము
గ్రామంలో కూలీలు కూడా చాలా కష్టపడతారు
వాళ్ళ కష్టం వల్లే పంటలు వస్తాయి
మనం వాళ్ళని గౌరవించాలి
ఖచ్చితంగా గౌరవించాలి
గ్రామంలో విద్య కూడా ఇప్పుడు మెరుగవుతుంది
పిల్లలు బాగా చదువుతున్నారు
ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది
అవును కొత్త పాఠశాలలు నిర్మిస్తున్నారు
రహదారులు కూడా మెరుగయ్యాయి
ప్రయాణం సులభమైంది
గ్రామంలో ఆరోగ్య సదుపాయాలు కూడా పెరుగుతున్నాయి
అది చాలా మంచి విషయం
ఇప్పుడు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి
అయినా కూడా సహజతత్వం అలాగే ఉంది
అదే గ్రామం ప్రత్యేకత
అవును అది ఎప్పటికీ మారదు
మనం గ్రామానికి వెళ్ళి కొంతకాలం ఉండాలి
అవును మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
పిల్లలకు కూడా గ్రామ జీవితం చూపాలి
అది చాలా అవసరం
వాళ్ళు ప్రకృతిని ప్రేమించాలి
ఖచ్చితంగా నేర్పాలి
గ్రామం మనకి చాలా నేర్పుతుంది
జీవిత గు జీవితం గురించి చాలా పాటాలు ఇస్తుంది ఇ హాస్పిటల్ అవును మనం ఎప్పటికీ మరవకూడదు
గ్రామంలో పండుగలు నిజంగా ప్రత్యేక
ఉమ్మ్ అందరు కలిసి జరుపుకుంటారు గద
నగరంలో అలా ఉండదు కద
ఆ అవును అక్కడ ఒంటరితనం ఉంటుంది.
గ్రామంలో అయితే అందరు కుటుంబంలా ఉంటారు.
అదే గ్రామం గొప్పతనం
మనమక్కడే పెరిగాం.
అందుకే మనకు అది చాలా ప్రియమైనది.
సరే ఈసారి తప్పకుండా వెళ్దాం.
ఖచ్చితంగా వెళ్దాం.
మన ఊరి చెరువు దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుందో
అవును అక్కడ గాలి చాలా చల్లగుంటుంది.
పిల్లలక్కడ ఆడుకుంటున్నారు.
ఆ దృశ్యం చాలా ఆనందంగుంటుంది.
గ్రామంలో కాలుష్యం కూడా చాల్ తక్కువ కదా
ఆ అందుకే ఆరోగ్యంగా ఉంటారు గ్రామంలో ఉండే ప్రజలు
మనం కూడా అలాంటి జీవితం గడపాలి.
అవును చాలా అవసరం.
గ్రామం మనకి ప్రశాంతత ఇస్తుంది.
అది నిజమైన సంతోషం.
సరే ఇవాల్టికీ చాలా మాట్లాడుకున్నాం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.
ఆ ఓకే అండి.
మ్మ్ బాయ్ అండి.
బాయ్